ఉమ్ మహితుమ్ ఆ బాగున్నా బాగున్నారా ప్రతి
ఆ బాగున్నా అత్త తిన్నార అత్త
హలో ఆ తిన్నా మీరు
ఉమ్ తిన్నాం ఏం జేసినారు అత్త ఏం జేసినారు. ఏం చేసినారు అత్త వంటా పప్పన్నం జేసినారా ఆ మామ అంత బాగున్నార అత్త
ఆ అందరు బాగున్నారు. నరేంద్ర వెళ్ళాడా డ్యూటికి
ఉమ్ పోయినాడత్తా
ఉమ్ ఏం జేస్తున్నావ్
ఏం జేయలే ఖాళీగానే ఉన్న
ఉమ్
పోయినరా అత్త స్కూల్కి పిల్లలు
ఆ పోయినారే
ఉమ్ తాత పనికి పోయినాడా
ఆ తాత పనికి పోయినాడు మామ టౌను పోయినాడు
అవునులే ఊ అయిపోయిందా అత్తానింట్లో పని అంతా మధ్యానానికి వంట చేయాలా మధ్యానానికి వంట చేయాల్నా అయిపోయిందా పని ఉమ్ ఇంగేంత చెప్పాల నేనా నేను పొద్దున్న కరివేపాకు రైస్ చేేసింటి
ఇంగ అదే తిన్నాం అదే క్యారీ కట్టిచ్చినా
ఊ
ఒరేేసినారా అత్తా మీరిప్పుడు హలో అత్తా
వెయ్లే వెయ్లే బీడే ఉంది బీడు ఉంది
బీడే ఉందా ఉమ్ పత్తి ఏస్తారా వరి ఏస్తారా
వరి
వరి ఏస్తారా ఊ
వారే వేసేది ఇంకా వెయ్లే ఏ రేపు నెలేమో స్టార్ట్ ఐతాది
ఆ
నారు తోని
అదేమ్ మా నాయన అప్పుడే ఇత్తనం వడ్లుగాని తీసుకొచ్చినాడు
మేం తేలే ఇగ మామ్ గుత్తకు ఇయ్ అని అంటన్నా ఏమిచ్చాడో ఏం లేదో ఈరోజు పోయి సే ఏదో సేప్చిచ్చే మే ఆడు తోటకాడ
ఆవునులేే ఊ ఇంగేంత చెట్లు నాటినావా అత్తా చెట్లు నాడతా అంటాంటివి
నాట్నే నాట్నే ఇంగ ఆ ఇంటికాడ ఉండేటివి తీసుకొని రావాల
అవునులే
ఊ ఆ
ఊ మాకేం వాన మోడం ఉంది ఫుల్ల
ఆ
వాన మోడం ఉంది మాకి
ఆ మాకీడ మొడాలు ఆడుతుంది ఎండ పెడుతుంది మొడాలు ఆడుతుంది
ఉమ్ మాకు చల్లదుంది నిన్న అంతా వేడి ఎక్కువ ఉండేది
అవును
ఊ మధ్యానానికి ఏం చెయ్యాలత్త మంట
ఉత్తన్నమే
పాప్పన్నమేనా అవునులే
చానం తల్ పొడి నూరంటే
ఆహా అవునులే
ఇంగ పప్పుంది కదా
ఊ
ఉత్త అన్నం ఒకటి తెచ్చి అయిపోతాది
మొన్న దేవరికి ఏసింటివే అయిపోయినయ లడ్లు కరాలు
అయిపోయినయ్ అప్పటికే అయిపోయినయ్
ఆ మామ్మయ్ ఆ బాగ ఏసినారత్త కారాలు
ఆ మా ఏమంటే కొంచెం మెత్తగన్నయ్ మీయే కొంచెం గట్టిగ గాలిచింది ఆ అవ్ నేనే కదా చేసింది
అవు అని నేనన్నా మా అమ్మతో ఏం మా అత్త చేసినయే కొంచెం మెత్తగా ఉన్నాయి నువ్వు చేస్ ది బా గట్టిగా ఉన్నాయి అనింటే ఏమమ్మా మీ అత్తనే చెయిన్ చ్చింది ఇదే నేను చేసినాను అంటుంది
అయి తీచే గట్టిగ అయితాల్లని తీసినా అయి గట్టిగ్గాల్లే మళ్ళా వీల్లయన్న గట్టిగ్గాల్సదా ముండనేసి ఇంగ రొండ్ తా ఎయించినా
ఆ అందుకే బాగొచ్చింది
ఆ
మాది లడ్డు ఒకటె చెడిపోయింది గాని మీది బాగుండే లడ్డు
లడ్డు బాగుండినాదా
ఉమ్ మీది బావుంది టేస్ట్ మాది కొంచెం నలుపు పొచ్చింది
ఆ కలరూ నలుపొచ్చిందిలే
అ
ఇంగ ఓ పడి పోశుంటేనా సరిపోయినింటంలే అడికి రండు పలింగ పడి యం మళ్ళ య ఒక పక్క పడి పోద్దాం లేటన్నా గాని మళ్ళా పడిపోసినా రెండు పడులు
ఉమ్ ఉమ్ మా అమ్మ చక్కెరపాకం గాని ఎక్కువ బోసింది అంత మెత్తగయిపోయిందని
ఉమ్
మీది బాగ గట్టిగా ఉండే బాగుండే టేస్ట్ గూడ
ఉమ్ ఇగ మల్లా కాల్స్నంక ఉంటే ఇంగ ఎప్పుడు మీ మామ అర్స్తాన్నాడు ఇంగదిన్నం అయ్యేనా అంటంటే ఇంగ నేను పెట్టలే
ఉమ్ వద్దులే
ఏంటి అని లేదంటే మళ్ళా కాల్చాలని ఉండా
కజ్జికాయలు అట్లా అసలు అట్లా అయితయా తిన్రా కజ్జికాయలు అత్ర అసలు తినరా అత్త బాగా పిల్లలు
ఆ కజ్జికాయాలు అత్రాసలు తినరు
అవునులే
ఉమ్
కజ్జికాయలయితే ఉంటాయి చాన్రోజులు
ఆ
ఉమ్
అత్ర అసలు నేన్ తినాల్సిందే
వాళ్లేవురు తిన్రా అత్త మామా పిల్లలు
మీ మామ గూడ ఎప్పుడో మీ తాత ఎప్పుడో
అవునులే
ఉమ్
మేమంతే తీపి ఎక్కువ తినం
నేను తింటా మామ్మ అల్లా అబద్దమేమి నాకు కావట్దు అన్నం గూడా తినం స్వీట్ ఉంటే
ఆ
ఆ
నేన్ తీపి తక్కువ కారమే ఎక్కువ
ఉహు యాన్ అన్నం తినేటప్పుడు గూడా ఒక సుర్శక్కర అన్నమేది తింటా కూర లేకుంటే ఒక్కదాని ఇంట్లో ఉంటే మటుకు మాలా అబద్దం ఎ
అవునులే ఉ
ఉ ఏ చేస్తాని వేస్ట్ చేరిక పడేయాల అనేది నేను ఆప్పచ్చ తింటేనే ఏదైనా చేసేది
అవును
ఉ
చెక్కిలాలి చేస్తా బాగుంటాయి బియ్యం పిండితో
అవి రావు నాకు ఎక్కువ స్వీట్ ఎ చ్చేస్తా
ఆ అ అయితే చాలా రోజులు ఉంటాయి చెట్లాలు
ఇంతకు ముందు ట్రై చేసాం గానీ
ఉమ్ అవునులే
ఇంతకు ముందు చేయాలని ట్రై చేసేది అవి ఇంతకు ముందు చేయ్యాలని ట్రై చేసేది అ చేసింటే రాలే సరిత ఇగా ఎందుకు పని నేను ఇ
నేను చేస్తే అత్త బాగా వస్తాయి అవి ఇంక ఏంటివి ఆ నిప్పట్లుగాని చేస్తా బాగ వస్తాయి
అ నిపాట్ల అంటే అత్త రాసలే గదా ఆ
నిప్పట్లు అవి సన్నాగ ఉంటాయి చూడు అత్త చెక్లాలు లాగా స్పైసీ ఉంటాయి దాంట్లో శనకాయ శనకాయాలు కరేపాకు జీలకర్ర అవన్నీ ఎస్తారు శన్గ్ బ్యాళ్ళు
ఆహా
ఉ అట్లా ఈ బియ్యం పిండిలోకి ఇవన్నీ ఎసి ఆ ఉప్పును కారం కొంచేం పసుపు నెయ్యి గాని లేదంటే ఏదనా బటర్ గాని ఎసి
అవే చార్జుడు అయ్యి గదా నువ్వు అనేది
ఆ అప్పుడల్లాగా ఒత్తేేది చిన్న చిన్నవి నూనె లేయించేది
కరివేపాకు శనగ బ్యాళు అన్ని వేసది ఆ ఆ
అయిని ఎసింది
ఆ
ఇవి చాలా రోజులు వస్తాయి ఎరగడ్డ ఏయకూడదు కొత్తిమీర అట్లా అయన్నీ వేయకూడదు అవిగేకోకుండుంటే బా ఛాన్రోజులు వస్తాయి
ఉహు ఉ
స్వీట్లలో ఏమేం చేస్తావత్తా
నాకు స్వీట్లలో వచ్చేది ఓన్లీ లడ్ లడ్లు అత్త్రాసులు అవి ఉ సున్నుండలు మాద్రి అయి
రవ్వలడ్డ
ఆ రవ్వలడ్డు వొచ్చాది రవ్వలడ్లు ఫుట్బల్ అవి చ్చలే నిండమంచి
బియ్యం పిండి బియ్యం పిండి
ఆ అటుకులు అటుకులు అటుకుతో లడ్లు అది రాయిపిండ్తో ఆ బాగుంటాయి నెయ్యేసి నెయ్యి పచ్చి కొబ్బరి వడాల
ఎట్లా చేస్తారు చెప్పుత్త
అటుకుల ముందు నెయ్యలో వేంచాలా దోరెచ్చగా వేయించినాక అవి మిక్సీ పట్టాలా మళ్ళ ఇది పచ్చికొబ్బరి తురుమ్ బట్టాలా బెల్ అటు టుకులు ఎన్ని ఉన్నాయో కొలత ఒక గిన్నె ఆటుకులు అయితే గిన్నె అది వేయాల్సిందే బెల్లం ఆహా బెల్లం బెల్లం వేయాల అది ఒ గిన్నె వేయాల పచ్చి కొబ్బరి
అవునులే ఆ
మళ్ళా ఇది రవ్వలడ్డు తిందనే
ఆహా ఊన్లే అన్నీ మిక్సీ పెట్టి అన్ని కలిపేసి ఇంకా అంటే పాలతో చే ఉంట చేస్తారా లేంటే ఎనన్నా నెయ్
ఆ ఆహా ఉత్తనెయ్యే ఉత్తనెయ్యే పాలు పొచ్చే బూజొచ్చాది
అవునులే
తనెయ్యే
ఉత్త నెయ్యయితే తామ తగలకోకుండా ఉంటది కాబట్టి చానా రోజులు ఉంటాయి
ఆ పచ్చికొబ్బరే కదా దానికి తడింటలే ఆ తడి మీందనే కర్సుకుంటాది
ఆహా అంటే పచ్చి కొబ్బరిని కానీ నెయ్యిలో వేయించకోవాలత్తా అట్లే వేచ్చిన
ఆహా అట్లే కలిపేదే ఏంచితే మళ్ళా రసం పోతండ్లా దాంది ఓన్లిఫి తింటారు
ఆవునులే మ్మ్
ఉత్త తుడుమొక్కటి బట్టి ఈ మిక్సీ వనే బెల్ ఆహా రాదు రాదు రాదు చాలా రోజులు వా పెట్టుకోం కదా లైట్ గా చేసుకో
ఆహా
ఆ
అంటే ఓ నాలుగు రోజులు ఉంటాయా త బయట పెడితే హలో అత్తా హలో హలో అత్తా
వరబ రవంట వారం పదిరోజుల్
అవునా ఆ వినిపిస్తాంది వినిపిస్తాంది వారం పది రోజులుంటే ఆ అనిపిస్తుందిని ఆహా
ర్
అది పచ్చికొబ్బరి వేసి ఏ పోతాయేమోని నేను
ఆహా పో ఇది రాగి పిండితో నెయ్య వేసి సయే అది చేయచ్చు ఉంట తిన్నా అదేనా బాగుంటది రాయిపిండి
అవుంన్ లే
ఉ ఇంకొకటి ఇది కేసరి మాదిరి చేసి చేయాలి
అంటే
హలా
ఆ సర అత్తా ఉంట అత్త అయితే
ఆ ఏ టైమింగ్ వదనా